హలో లేచావా నేను ఇప్పుడే మూడు గంటలకి లేచి పాలిటీ రివిజన్ చేస్తున్నా నువ్వు ఏం చేస్తున్నావు
అవునే నేను కూడా ఇప్పుడే కళ్ళు కడుకొని కూర్చున్నా రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు ఆ ఎకానమీ గ్రాప్స్ అన్ని తల తిరుగుతున్నాయి
మనకి కష్టాలు తప్పవులే ఇం ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా నిన్ను మా నాన్న మళ్ళీ ఆ పెళ్లి సంబంధం గురించి తెచ్చారు
మా ఇంట్లో కూడా అదే కుల ప ఇంట్లో అమ్మాయికి పెళ్లి అయి పిల్లలు కూడా పుట్టారు నువ్వేమో ఇంకా పుస్తకాలు పట్టుకోని కూర్చున్నావా అని మా అమ్మ తిడ అయిపోయింది మా మమ్మీకి పని ప్లీజ్
వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఓ ఒకసారి ఉద్యోగం వస్తే కదా మన విలువ తెలిసేది సరే ఈ గ్రూప్ టు నోటిఫికేషన్ అప్డేట్ ఏమన్నా తెలుసా నీకు
లేదు కానీ వచ్చే నెలలో పక్క అని కోచింగ్ సెంటర్ వాళ్ళు అంటున్నారు నువ్వు కరెంట్ అఫైర్స్ ఎక్కడ చదు తున్నావ్
యూట్యూబ్ ఛానల్స్లో వింటున్నాను మళ్ళీ రోజువారీ పేపర్ నోట్స్ రాసుకుంటున్నాను ఈ మధ్య ఇంటర్నేషనల్ ఆ అవి కూడా అడుగుతున్నారు కదా
అవును నాకేమో అర్థమేటిక్ అంటేనే భయం లాజిక్స్ అన్ని మర్చిపోత చెబుతున్నా నువ్వు నాకు ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ కొంచెం వివరిస్తావా
తప్పకుండా ఇవాళా మధ్యాహ్నం వంట అయిపోయాక ఖాళీ ఇంట్లో ఉంటాను కదా అప్పుడు కాల్ చేయి డిస్కస్ చేద్దాం అన్నట్టు మీ అమ్మమ్మ వాళ్ళే వచ్చారా మీ ఇంటికి
ఆ వచ్చారు అందుకే కదా ఇంకా టెన్షన్ చదువు చాలు ఇక పెళ్లి చేయండి అని వాళ్ళే ఎక్కువ రెచ్చగొడుతున్నారు నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఊర్లో ఉండ అంటే మనల్ని చదువ నివ్వరు
అది నిజమే కానీ సిటీకి వెళ్ళి హాస్టల్లో ఉండాలంటే ఆ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా మన ఆర్థిక పరిస్థితులు నీకు తెలిసిందే కదా ఈ గదుల్లోనే పోరాటం చేయాలిక మనం
అవును అప్పుడప్పుడు ని నీతో మాట్లాడితేనే నాకు ధైర్యం వస్తుంది లేకపోతే ఎప్పుడో వదిలేసేదాన్ని
అవును ఈ ఊర్లో ఉండి చదువుకోవడం ఒక యుద్ధమే కానీ మనకి వేరే దారి లేదు కదా
నిజమే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని సంతోషించాలో లేక మన మీద ఉన్న నమ్మకాన్ని చూసి భయపడాలో అర్థం కావట్లే
భయం వద్దు ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది కష్టపడదాం ఫలితం దానింతటా అదే వస్తుంది లే
సరే అయితే నీతో మాట్లాడు తుంటే వచ్చే ఆ ధైర్యమే నన్ను మళ్ళీ పుస్తకం పట్టేలా చేస్తుంది
మన ఇద్దరం కలిసి ఎలాగైనా ఈ గండం గట్టెక్కిద్దాం సరే ఇప్పుడు చదువుదాం మొదలు పెడదాం మ మరి
అలాగే పద రేపెలాగ్ పూర్తి చెయాలి
సిలబస్ ఏమైనా కొండలాగా ఉంది టైం ఏమో తక్కువగా ఉంది కదా అప్పుడప్పుడు భయం వస్తుంది నాకైతే
భయపడక్ మనలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు కానీ మన పట్టుదలె మనల్ని గెలిపిస్తుంది
నిజమే మన ఊరి నుంచి ఒక అమ్మాయి ఆఫీసర్ అయి అయిందని పేరు తెచ్చుకోవాలి మనం
అవును అప్పుడు మనల్ని చూసి మరికొందరు అమ్మాయిలు కూడా చదువుకుంటారు
ఖచ్చితంగా సరే మరి ఆ అథమటిక్ టాక్టిక్స్ చేసావా ఆ షార్ట్ కట్స్ ఏమైనా గుర్తున్నాయా నీకు
చేస్తున్నా గాని కా కొన్ని లాజిక్స్ మర్చిపోతున్నా నువ్వు ఒకసారి వివరిస్తావు నాకు
అయ్యె ఇప్పుడే కాల్ చేసి చెప్తాను నువు నోడ్స్ దగ్గర పెట్టుకోమరి
టిబెట్లు ప్రాక్టీస్ చేస్తున్నావా
ఆ చేస్తున్నా కానీ ఆ సంవత్సరాలు అస్సలు గుర్తుండట్లేదు నాకు
నాకు కూడా అదే ప్రాబ్లమ్ అందుకే ఒక చార్ట్ రాసి గోడ కంటించ నిన్న నె
మంచి పని చేసావు నేను కూడా అలాగే చేస్తాను లేకపోతే అవి కన్ఫ్యూజన్ అవుతున్న నేను
అన్నట్టు ఇందాకమ పి పిన్ని వచ్చి పెళ్లి సంబంధం గురించి ఏదొ అంది
అవునా నువ్వెమన్నవ్ మరి భయం వేయలేదా నీకు అసలు
భయం వేసింది కాని ఈ ఒక్క నోటిఫికేషన్ వర కాగండి అని గట్టిగా చెప్పెసా
మంచి పని చేసావ్ మనం ఎప్పుడు తగ్గితే ఇంకెప్పటికి మన కాళ్ళ మీద మనం నిలబడలేం
ఫలితం ఒక్కసారి వస్తే అందరు నోళ్లు మూతబడతాయి
అవును సరే మరి ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకున్నావా
మ్ రాస్ కు ఇద్దరా వస్తు నా మళ్ళీ ఆ పుస్తకం పట్టుకున్నావా
అవునే ఈ పాలిటీ ఆర్టికల్స్ అస్సలు గుర్తుండట్లేదు తల్లనొప్పేస్తుంది
నాకు కూడా అంతే ఈ వయసులో అందరూ పెళ్లి గురించి అడుగుతుంటే మనమేమో ఇలా
పట్టించుకోక మనకి ఉద్యోగం వస్తే వాళ్ళే నోరు మూసుకుంటారులే
నిజమే ఈ రోజు కోసం ఈ నిద్ర లేని రాత్రులు తప్పు
లేచావా నేను ఇప్పుడే మూడు గంటలకు లేచి పాలిటీ రివిజన్ చేస్తున్నా నువ్వు
అవును నేను కూడా ఇప్పుడే కళ్ళు కడుక్కొని కూర్చున్నా రాత్రి అసలు నిద్ర పట్టలేదు
ఎందుకు ఆ ఎకానమిక్ గ్రాఫ్స్ అన్నీ తల తిరిగిపోతున్నాయి నాకు
అవును ఆ బడ్జెట్ అంకలు అస్సలు గుర్తుండట్లేదు ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంది
మనకీ కష్టం తప్పవులే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా నీతో
మా నాన్న మళ్ళీ ఆ పెళ్లి సంబంధం గురించి తెచ్చారు ఇంకెన్నాళ్ళు చదువుతావు అని అడుగు తున్నారు
మా ఇంట్లో కూడా అదే గోల పక్కింటి అమ్మాయికి పెళ్ళయ్యింది ఎన్ని రోజులు నువ్వు చదువుతావు అంటున్నారు
పాలో అర్థం కాదు ఒక్కసారి ఉద్యోగం వస్తే కదా మన విలువ తెలిసేది
నిజమే ఆ ఒక్క ఆఫీసర్ సీటు మన జీవితాన్ని మార్చేస్తుంది
నీకు
ఇంకా ఏమి క్లారిటీగా లేదు కానీ ఈ వచ్చే నెలలో వస్తాదని అంటున్నారు అందరూ
నువ్ కరంట్ అఫైర్స్ ఎక్కడ చదువుతున్నవ్ నోట్స్ ల
ఆ నోట్స్ రాసుకుంటున్నా యూ ట్యూబ్ లో వింటున్నా అదే నోట్స్ రాస్కుంటున్నా
త్తమోటి కంటే భయం లాజిక్స్ అన్నీ మర్చిపోతున్నా
భయం వద్దు ఇవాళ మధ్యాహ్నం వంట అయిపోయాక మా ఇంటికి రా ఇద్దరం కలిసి డిస్కసింగ్ చేద్దాం
అలాగే ఊర్లో ఉండి కూచి లే కుని ఎళ్ళడం ఎంత కష్టమో కదా
అవును పైగా ఇంటి పనులు అంట్లు తోముతూ వంట చేస్తూ ఈ దీనికే అయిపోతుంది టైం అంతా
అబ్బాయిల్లాగా మనకి కేవలం చదువుకునే ఛాన్స్ ఉంటే బావుండే
వాళ్ళకి తిండి పెట్టి పంపే బాధ్యత కానీ మన చదువు గురించి ఎవ్వరు అడగరు కదా
అందుకే ఈ సారి నోటిఫికేషన్ మనకి లైఫ్ అండ్ డెత్ లాంట్
కచ్చితంగా ఉద్యోగం వస్తేనే మనకి గౌరవం లేకపోతే వంటింటికే పరిమితం చేసేస్తారు
నేను రాత్రి పూట అందరూ పడుకున్న క రెండు గంటల దాకా వెళ్తున్నా
ఆ నిషద్దంలోనే మనకి బుర్రకెక్కుతుంది కదా నేను కూడా అలాగే చేస్తాను ఇక
అవును కానీ ఆ నెగిటివ్ మార్కింగ్ దగ్గరే భయం వేస్తుంది నాకైతే
తెలిసిందంటే ఉంటాయి కానీ పెట్టేసరికి తప్ పౌవుతున్నాయి కదా ప్రాంక్ తీస్ యెయ్యాలి
అవును మళ్ళీ ఆ పెళ్లి సంబంధం వాళ్ళు రేపు వస్తామన్నారంట నాకైతే చదువు మీద అస్సలు ధ్యాసగలగట్లే.
భయపడకు మనకు ఉద్యోగం వస్తే ఈ సంబంధాలన్నీ మన వెనకే వస్తాయ్ నువ్వు పుస్తకాల మీద దృష్టి పెట్టు
అదే చూస్తున్నార్ కానీ ఇంట్లో వాళ్లము క్కళుస్తుంటే నాకు ఏదో అపరాధ భావం కలుగుతుంది
అపరాధ మ ఎందుకు అది బాధ్యత మనం కష్టపడితేనే వాళ్ళకి మంచి రోజులు వస్తాయ్ కదా, ఆ ఒక్క ఆఫీసర్ సీట్ మన జీవితాన్ని మార్చేస్తుంది.
నిజమే నువ్ జెప్పే ఈ మాటలకే నాకు పెద్ద బలం సరే అజ్ జెనరల్ సైన్స్ చాప్టర్ పూర్తి జేసావ
ఆ చేశాను కానీ ఆ కెమిస్ ఛీ ఈ క్వేషన్సే కొంచెం కష్టంగా ఉన్నాయి, రేపు మధ్యాహ్నం కూర్చొ అని మాట్లాడుకుందాం మనం దాని గురించి
అలాగే మన ఊరు నుంచి ఒక అమ్మాయి ప్రభుత్వోద్యోగం సాధించ్ అని అందరు చెప్పుకోవాలి ఆ రోజు మనదే
అవును అప్పుడు మనల్ని తక్కువగా చూసిన వాళ్లే మన దగ్గరకు వచ్చి సలాం చేస్తారు కదా, అ సలహాలు అడుగుతారిగ
కా నెట్ వర్క్ పోయింది. ఇక్కడ వర్షం బడేలా ఉంది సిగ్నల్ కూడా అస్సల్ అందట్లేద్.
అవును నాది కూడా అదే స్ సమస్య ఆన్లైన్ క్లాసులు వింటేనే మధ్యలో ఆగిపోతుంది ఈ డే లాప్ ట్యాప్ కూడా అయిపోతుంది
అవును రోజుకి వన్ పాయింట్ ఫైవ్ జీబి దేనికి సరిపోవట్లేదు, మళ్ళీ రీఛార్జ్ జేయించాలంటే నాన్నడు అడగడానికి భయం.
నిజమే పుస్తకాలు ఉన్నాయి కదా మళ్ళీ ఫోన్లో ఏం చదువుతున్నావు అని అడుగుతారు ఆయన, వాళ్ళకి యూట్యూబ్లో క్లాసుల గురించి ఎలా చెప్పాలి.
అదే కదా పోణె సిటీకి వెళ్ళి కోచింగ్ తీసుకుందామంటే వేలల్లో ఖర్చు. మనూర్లో ఉండి పోణె మనకి గురువు.
అవును కానీ మొన్న మా వదిన అంటుంది రోజు ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు చదువుతున్నావా లేదా ఎవరికైనా ఎవరికి తెలుసు అని అన్నింది
ఆ మాటలు పట్టించుకోకు మనం పడే తప్పన మనకు తెలుసు, మనకి రిజల్ట్ వచ్చిన రోజు వాళ్ళకి సమాధానం దొరుకుతుంది.
ఆ నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు టెన్షన్ వస్తుంది. అందరూ ఎగ్జామ్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం మాత్రం ఈ నాలుగు గోడల మధ్యే ఉంటున్నాం కదా,
ఎంజాయ్ జేసేవాళ్ళు జేస్ ఉంటారు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం మనకి వచ్చే గౌరవం వేరు రేపు మనమ్ ఆఫీస్ కి వెళ్తుంటే ను అందరు తలెత్తి చూస్తారు
ఆ ఊహ ఎంత బాగుందో అప్పుడు మనల్ని చూసి కనీసం పది మంది అమ్మాయిల అయినా చదువుకోవడానికి ధైర్యం వస్తారు మ్ తరే మరి ఉంటాను ఇక బాయ్